ఎన్సా ధన్యవాద
తెన్నా బరందస నుస బ బర నుస
స లే
అన్న ఇరన బంట పస చ రంట
అవ్వలేదా ఏ
ఏంట
ఆ
అ నువ్ జన్నా కాలేజ్ రజు సాల సలవుతద
ఆ
ఆ తీర్స ఎందు అమ్మ బుక్యి
పోవాలి ఇంటికి పోవాలే మ్మన్నాడు హ్మ్మ్ ఏం లే సెమ్ అపోయిందిగదా మిడ్డే అయిపోయింది కదా అట్ట పోయి ఇంటికి పోయి తిరిగి ఒక పది రోజులు ఆ ఎన్ సి సి కి పోలే ఈరోజు
అ ఎన్ సి సి సెలవు కదా ఈరోజు
ఆ
ఆ
మరి రేపు సెలవ్
రేపు సెలవ్ ఈ వారమంతా అందరికి సెలవే
హ్మ్మ్
వరుసగా చ్చవారం ఉంటది శుక్రవారం ఆ
ఎల్లాం పిల్లలు ఎటు ఎటు ఉన్నారు ఏం కతా
సంతోషలుక పని చేసేతోనిని ఇంకా సేపు మాట్లాడలేదు ఇంట్లోనే
పది నిమిషాలు ఇ రెండు నిమిషాలు అయింది ఉన్నది ఎనిమిది నిమిషాలు
జయ మసరంభ
హ్మ్మ్
బావుండది ఎల్లిపో రూమ్ లో నుంచి ఎల్లిపో గా
రీసౌండ్చ్చాయి
రీసెంట్ ఒత్తి
హ్మ్మ్
అది ఇది అ రేటు ఎందీ ఉహు
ఏమో ఏం ఉంటారో అయితే పేర్లు వాడకుండా పేర్లు వాడకుండా మాట్లాడాల పది నిమిషాలు
ఆ ఆహా అవు అవికట్లా మంటా
ఏమో మరి ఎట్ఇటునో
హ అచియతు
ఇంత ముందు కూడా బ్యాపు
ఆ
లు బింగ్ రోజు కొన్ని కాన్స్ కలెటి తేచ్చి బింగో అనే ఆప్లో ఇప్పుడు ఓయ్ అప్ రెండు నెలలు కలెక్ట్ తంటే రెండు వేలు లను వచ్చినది ఒక్క రోజ రోజు కొన్ని కొన్ని కాయిన్స్ వచ్చాయి అవన్నీ కలెక్ట్ చేసుకుంటే ఆ కాయిన్స్ అన్ని మనం అమెజాన్ రీ అమెజాన్ లేకి వాచర్ పంపించుకొని దాంట్లో నుంచి ఇంకా ఏమైనా రీచార్జీలుకి
ఆ తెలుసు తెల్సు అద్ నేను ఏమన్నా
ఆ బింగో బింగో అని అప్పుడు చేయలే మనకి
ఏదైనా మంచిలన ఆర్డర్ పెట్టుకోవాలి
ఉ బింగో అపో అప్
హ
అ
ఎక్సట్రాగా ఏ సంగ
ఆ
హలో ఎవరు చెప్పారుది
ఏందో మా ఆ నుంచి ఇంటికాడ నుంచి వేరే వాళ్ళు చెప్పారు
ఆహా
హమ్
అ
వచ్చాదిన్నారు ఈరోజు అందరికి వచ్చాయంట థౌసను ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా
ఆహా
హ హమ్
ఇరవై మంది మాట్లాడడి
హమ్
ఇరవై మంది మాట్లాడాడా
ఉ ఐదు మందితో ము మాట్లాడొచ్చు ఒక్కొక్కరికి నాలు కాల్స్ ఐదు మంది హే సాల అందరి శరి లేకపోతారు
హమ్
హమ్ ఒక్కొక్కరికి నాలుగ సార్లు ఐదు మంది అంటే ఇరవై కాల్స్ అయిపోతుంది
ఆ
హమ్ మీకు సబ్జెక్టులు వేరులే ఈసారి అబో మీకు మాకు సబ్జెక్ట్లు ఒకటేనా వేర్ వేరా
ఏ రెండఒకటి మిగతావి వేరు
ఆహ
ఉమ్
ఎన్న మూడోళ ఏమ వెళ్ళింజము
ఆండ్రాయిడ్ ప్రోగ్రామ్ హు హు
కాలాగా అ
వాకల్లోది అన
డే ఇన్ ఏ బైట్ త
ఉమ్
ఏ సినిమా చవాల దరమ ద
చూల్లే
అవును స వన విస
నీకాడా ఉందా సినిమా
వన్ ఉంది అే
ఆ
వన్ ఉంది హెచ్డి టూ ఇది థియేటర్ ఇన్ ఉంది
ఆహా
హ
నేను వెబ్సేరీస్ చూస్తా అంతా ఎక్కువ
ఆహ తెలుగు వెబ్సేరీస్
ఊమ్
ఆహా అ
సరే ఉండు కజ్జేదా కౌంట్ అయితదో కాదో
ఆ